ఆ ఎప్పు
హలో మార్నింగ్ అండి నమస్కారం ఎం లేదండి బందరులో పని పోయి వచ్చిండురు
అవునా మీరు చేస్తార అండి బందర్లో పని
చేస్త
అవునా ఎట్లాంటి అంటే ఎన్ని పీట్లు అట్లా తీస్తారు
మీటర్లు మీటర్ వెడల్పు మీటర్ పొడువు రెండు మీ రెండు పి
అవునా అయన్ని చేప్ ఎప్పుడు వెళ్ళలేదండి అందుకే తెలుసుకుందామ అని వెళ్ళాల్సి వస్తది కాబట్టి భవిష్యత్తుల
వస్తె తెలుస్తది కదాండి మ్మ్
ఏముంది కాలి ఉరికే కూర్చున్నాం అట్లా ఏం టైమ్ పాస్ కాక
ఏం చేస్తారు ఇంకా ఏం కథ
ఏమున్నది ఏం లేదు
ఒకే చేసామండి
ఇప్పుడు నేను ఎన్ని సార్లు వాడి చేతులునే పడుకున్న ఏం మాట్లాడదు ఆ
చేశామండి వంట చేస్
ఏం కర్రీ చేస్సిర్రు ఈరోజు
ఈ రోజు గోంగూర పచ్చడి చేసామండి
గోంగూర మాయం మాది కూడా నిన్న గోంగూర పచ్చడా మీకు కాస్తుందా అండి గోంగూర పచ్చడా
నిన్న సంతల తెచ్చినామండి పసరాడ
అవున నిన్న మేము కూడా పొద్దున సంతల వేస్ కొచ్చినం బాగుందండి పచ్చడం
బ ఇఊ యితేయింద అంది సాయంత పద్ న ఫొడ్గా కొంచెం
కాదు పాటకి వందార వందడదల
అశ రాణి ఇక దిన రాణి మధ్యాహ్నవనా
తిలేద నోంటంటి స్తానా పొద్దున్న తిన్నా ఇ ఎప్పుడుదంలే పొద్దున అంటే పదకొండడు అది చిన్నగా మెల్లగా
హ
వ్యవసాయం ఏమనా చేస్తారా అండి మీరు
చేస్తామండి
అవునా ఏమేం పంటలు పండిస్తారండి
పత్తి వండిస్తాం వరి వండిస్తాం
అవునా ఎకరానికి ఎంత పత్తి వెళ్తుంది మీకు
మాకు ఏడు ఎకరానికి ఇరవై ఏడు కింటంట వెళ్ళిందండి
అవునా
ఆ
ఉహు మొక్కజొన్న పసుపు లాంటివి ఏమన్నా ఏమన్నా వేస్తారా ఇంకా
వేయ్యమండి పల్లికాయ వెయ్యమండి పొలం పెట్టిన ఆడ మోగ, స్వీడు
ఆహా తోట పెట్టిరా ఏమన్నా
తోట పెట్టలేదండి
ఆహా
అవునా
స్వప్నం ఇతా మ ముప్పంద రాశి పైసను పా క
ఆ చెప్పండి
అ
హాలో
ఫోను
తోట నే పెట్టినం గాని ఈ ఏడు లాస్ వచ్చిందని పెట్టలేదు అండి
అయ్యో ఈ సారి తోటకి చాలా రేటు ఉంది అంటే మిర్చికి చాలా రేటు వలుకుతుంది మూడు మ ముప్పై రెండు వేయిలు అంట క్వింటాకు
ఈ ఏడు పెట్ట లేదండి
ఆహ మనం పెట్టినప్పుడేమో మనకు పంటదిగుబడి రాలే ఎక్కువ పెట్టనప్పుడు మరే కంపల్సరీ
హ ఇంట్లో ఉన్నాడా అజయ్ హా చెప్పండి ఎజేస్తరు
అ చె పో అ నల న మమాందా
టైం అయిందా అండి
లేదు లేదు నల్ల నల్ల హు టైం కాలే కాలేదండి ఇంకా
అదేగా
మ్ ఓ ఇప్పుడు ఎక్కడ అయిందండి కాద్
పదకొండు నిమిషాలు కదా అండి
ఆ ఆ
హ్మ్
మత్
ఏం చేస్తుర్రండి మ్మ్ ఏమైంది బిజి గా మాట్లాడ సుజి తో మాట్లాడతలేదు అది అన్ అది
వాళ్ళు పడతారా నే అట్లా
మల్లెఎక్కడదండి
నల్లా వస్తుందనేసి వచ్చినా నీళ్లు కొన్ని కారినయి మళ్ళ పడైంది కదా అని పొద్దటే పైపు లో ఉంటే వచ్చినయేమో వాటర్
గాయిత్రీ జీరా మ్మ్ ర్జ ఎనికి నమస్కారం రా రాశన బధ మ్మ్ ఆ చెప్ ప్పన్
చెప్పాను ఇంకేంటి విశేషాలు నల్లాలు వస్తే ఎండలు ఎట్టా కొడుతున్నాయండి మీ దగ్గర
ఫుల్లు ఎండలు కొడుతున్నాయండి
అవునా మా దగ్గర కూడా బా కొడుతుంది బయటకెళ్లేేటట్టే లేదండి అసలు
ఫుల్ ఎండలు కొడుతున్నాయి అండి బయటికి వెళ్ళేటట్టు లేదు హ్మ్
ఊహూ
హ్మ్
ఎక్కడ సౌండ్ డిస్టబెన్స్ వస్తుందో అని దావరాడుతున్న
హ్మ్
చెట్టు గాలి కి కూర్చుంటే చె ఇట్లా చిన్న కూర్చుంటే మంచి గాలి చల్లగ వస్తాంది మా రేకులు ఇల్లు కాబట్టి సెగలొస్తుంది అనేసి తిరుగుతా ఉన్నా బయ
ఆ
అవునా
ఉమ్మ్ ఉహుసరే అండి ఏం జేస్తారు అండి ఇంకా
ఏముంది మా బాబు సర్కస్ చేస్తున్నాడు చూస్తున్నా మండి మేము
ఉమ్ ఉ
మ్
ఉమ్
అయనను వదిలి పెట్టి కుక్క ఉండనే ఉండదు అసలు ఆయన ఏటన్న పోతాడు అని భయమే ఉండది మాకు ఇగ తిరుగుతనే ఉంటారు. ఇట్రా ఇట్రా ఇట్ర
అ మ్ ఆ సరే అండి మా ఇంటి
మా బాబు ఎండకి తిరుగు ఆ వున్నాడు కాలు కాలంగా
కాళ్ళు కాల్త లేవ అండి
అనుకున్నాయి
మ్మ్
ఇదేనండి అబ్బ కుక్కా
మేం పనికి ఆలోచిస్తాం
హలో అయిపోయిందా అండి
ఆహా అయిపోలేదు అయిపోలేదు మా కుక్క బాబు ఎమ్మట వస్తే వేరే కుక్కలు కరుస్తున్నాయి అందుకనే
సరే అండి అందుకోసం మాట్లాడుతున్నా మరి ఇంకా ఏడు స్ కాళ్ళు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడాలండి
ఉన్నారు చాలా మంది మాట్లాడొచ్చు ఏం కాదు కాకపోతే టైమ్ ఇయ్యల ఒక్కరోజే కాబట్టి గంట సేపు కూర్చొని అయినా మాట్లాడండి.
సరే అండి కాళ వాపు మ్ అది
వంద రోజుల పని ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తారండి.
పదకొండు గంటలకు ఆరు గంటలకు పోయి పదకొండు గంటలకు వస్తున్నామండి.
మ్మ్
వా
ఓ
ఇంకెంటి విశేషాలు ఈరోజు ఏం కర్రీ చేసింరు
గోగగో పచ్చడి నూరినం తిన్నాం ఇగేం లేదు మధ్యాహ్నం తింల్లే పొద్దుగాల పదకొండు గంటల పొయొచ్చి తిన్నం
ఆ
మ్మ్ ఆ సరే అండి అవునండి ఆ టైం అయిందా అండి టైం అయింది రాండి
కాలే కాలదండి చూసుకోవాలి కదా
చూడండి దాటుతది కావట్లేదా
దాంట్లే ఒకసారి కట్ చేయండి మరి కట్చేయనా
లేదండి కట్ చేయండి